హలో
హు పావని
ఏం తింటానవ్
మధ్యాహ్నందే టమాటా తింటాన
అదేనా ఆ క్యారినె తింటనవ
అది కాదు మధ్యాహ్నము జోగింగ్ పెడదామని సాయంత్రం కుక్కర్లోనే పెట్టేసా అయి అదిగూడ తిన్లా అందుకు ఇప్పుడు తింటాన్నం అదే
ఓహో హూ మధ్యాహ్నము ఆపిల్ల అబ్బో కానీ అ అట్ట సాగుతంది నీకు తిండానికి ఏం చే దాం నాకు తినలేని సిచ్యువేషన్ ఇంటికి పోయిన నాకు ఐస్ క్రీములు బెట్టరు ఏం బెట్టరు తిడతారు
హు ఇప్పుడే కారతాంది నీకు ఎండాకాలమయినా నా ఇంక ఐస్ క్రీమ్లు తింటే అంతె
ఏంది దగ్గు అలివిగాకుండా వస్తుంది ఎందుకో తెలియడంలా
మిరియాలు ఉప్పు తిను పోతుంది
అసలు దిన్ను ఘాటు అస్సలు తింన్ను పొంగల్లోనే తిన్ను నేను మెరియాలి అవన్నీ
తినవే మంచిదే
వద్దు స్వామి అది తిన్నా అంటే నా నోరు చెడిపోతుంది ఇంక మళ్ళీ ఏం తింలేను నోరంతా ఇదయిపోతుంది ఇంకేం తినలేను మళ్ళా అందుకే ఆ ఎన్నిన్నాయంట జోగి కాల్స్ ఇంకా
ఇప్పుడా అది వీళ్ళ తమ్ముందంట
ఆహా
నాకు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ అం ఏ జోగి అకౌంట్ లాగ్ ఇన్ అయినాడు నేను ఇదో మా వాళ్ళు ఉన్నారులే తెలుసు ఫోన్ లోని లాగిన్ అయిన
ఆహా ఇంగ నీకు మోనికాకు ఇంగో పాపకు అందరికి చేస్తా నా
ఉమ్
ఉమ్ అయితే ఐస్ క్రీమ్ తిన్నావు అంతా తిన్నావు
అదే టమాటా రైస్ మధ్యాహ్నము అదే అని తెప్పించు కున్నా
ఆహా ఏమో ఈ రోజు నేను టేస్ట్ చెయలా
బాగునింది మొన్నకంటే ఈ రజే బాగుంది మౌనిక చెప్ప
టేస్ట్ చెయ్యాలి ఆ క్యారీనే ఫుల్ అయిపోయింది నిండుగా అనగబట్టే తెచ్చినాడు ఆ పిల్లోడు
ఏం క్యారీ
అది పులిహోరా
ఉహు
వంట బాగోస్తాది అని అన్నాడా
వాడు చేశాడా
నేను వంట చేస్తా పావని నాకు వచ్చూ వంట బాగా చేస్తా నేను వీడి కన్నా బాగా చేస్తా పవన్ కన్నా అని అన్నాడా
పవన్ కూడా వారే చేస్తారా వంట
ఆ అందు వాళ్ళ మమ్మీ డ్యూటీ ఉంటది అందుకు నువ్వు ఇన్ని రోజులు చేస్తా చేస్తా అ ఉన్నావే ఒక్క రోజన్నా మాకు టేస్ట్ చేయడానికన్నా తెచ్చిచ్చినావా అనినాలుగు సరే నేను మండే ఎతుకోస్తా క్యారీ ఏం కాాలి చెప్పండి అన్న సరే మాకు చింతపండు పులిహోర కావాలా అని చెప్పాము
మంచిగా ఏమన్నా కర్రి అడగకూడదా
పొద్దున్న మేము తినేసిందుకులే పొద్దున్న మేము తినేసాము నువ్వు తెచ్చే క్యారీనే తింటాము మేము అని చెప్పి చెప్పినాము అందుకు వాడిద్దరికి అని చెప్పి అనగ్గుర్తి అనగ్గుర్తు పెట్టుకోవచ్చినాడు
బాగా చేసాడు అందుకే నిన్న అడిగింది ఏమే తింటావా అని అంటే నువ్వు వద్దంటివి
నాకేం తెలుసు అది మీ ఇద్దరిక సరిపోతున్నా సరిపోదు అనుకున్నా
స్వామి ఫుల్ అయిపోయింది నేను మళ్ళా ఇడ్లీ రంత దీంలా ఫుల్ అయిపోయిందింది బట్ చాలా తెచ్చినాడు పాప అనగ బట్టి అనగ బట్టి
అబ్బాయిలు చేస్తే ఏ వంటకైనా ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది కదా
ఆ అది ఎట్టొస్తుందొ మనకు కూడ తెలీదు కానీ వచ్చేస్తుంది టేస్ట్ ఇంటికి ఎప్పుడు మొన్నాడా
ఆ అటెండెన్స్ లా లేకపోతే రేపేపోయిందు
బ ఒక రోజుకి ఏమైతంది అటెనెన్స్ ఇది మార్చ్ ఎ కదా మహా అంటె మూడు రోజులు అంతె అయిపోవ్ మూడు రోజులు పోతాయి అంతె రేపు బెట్టినావంటే
టెన్ రోజులే కదా నేను సండే వచ్చేస్తా.
ఆహా రేప్ ఆ అంటే నువ్వు రేపు పోలా కాబట్టి రొండు రోజులే ఒకవేళ రేపు పోయినావంటే మూడు రోజులె. నాయి కూడ అంతె మూడు రోజులె. ఎయిటీ వచ్చినా సాలు నాకు.
ఎప్పుడొస్తావ్ నువ్వు
సండే లేదంటె మండే మార్నింగ్ బస్ ఎక్కుతా ఫైవ్కి ఫైవ్కి బస్ బస్ ఉంది. ఆ బ ఫైవ్కి ఎక్కానంటే నేను ఎయిటు ఎయిట్ ట్వంటీకి అంతా నెన్న తిరుపతిలో దిగేస్తా ల్యాబ్ టైంకొస్తా. అ
చేస్తావా అందుకె నేన్ సండేనె వచ్చేస్తా
ఆ సండే నైట్ ఉండచ్చు కదా ఇంట్లో అమ్మోల్లతో బాగ
చికెన్ బిర్యానీ వతావా
చి కెన్ అంటె బిర్యాని చేసుకుంటా
మల్లెది
ఈసారి చెప్తా నాన్నకి నాన్న ఉత్త లెగ్ పీస్లే తీసుకోరా నాన్న ఒకటిన్నర కేజీ, ఫ్రైడ్ చికెన్ పీస్ బిర్యానీ చేస్తా అని చెప్తా. ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తావా?
మాములుగా చేసేస్తా పావిడి ఇది రాదు ధమ్ బిర్యానీ అట్లా రాదు ఇలా
నార్మల్ ది చెయ్యా
ఎట్ల చేస్తావు చెప్పు
ఏం లేదు రైస్ ఇప్పుడు నార్మల్ గా నువ్వు నార్మల్ బిర్యానీలు ఎట్లా ఏస్తావో మొత్తం అంత నార్మల్గానే ఏస్తావు, కాకపోతే రైస్ ఏంటంటే రైస్ సపరేట్ గా ఉడకబెట్టుకుంటావు. ఒక సెవెంటీ పర్సెంట్ ఉడిగాక ఇ దీంట్లో వేస్ సేసి దమ్ పెడతావ్ అంతె
విడిగా చేసుకుంటే రైస్ కు కుక్కర్ లొ ఎందుకు చేస్తా చెప్పు సెవెంటీ పర్సు టు సరే ఓకె బాయ్ మస్ట్ అండ్ షుడ్ దేనికే ఇది
మా అమ్మ అయితే నార్ మల్ చేస్తది బిర్యానీ నేనైతే దమ్ పెడతా అదే మ్యాటర్ ఇంట్లో నీంద ద నీంద దమ్ంిరియ ఏది ఏది ఎట్లా ధమ్ బిర్యానీనే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మొత్తం అంతా అంటే మసాసా మసాలాలు అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకోని బట్ ఆనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ధమ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా అవి బాగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది
దేంలో బిర్యానీ లేక కలిపేసిళ కా ఏంచాలి కదా
ఆ అంటే ఫస్ట్ ఆయిల్ లో బాగా ఫ్రై చేసేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన తీసి పెెట్టేసుకొని మళ్ళా ఈ మ్యారినేట్ చేసిన దాంట్లో కొన్ని వయ్యాలా మళ్ళా లాస్ట్ లో బిర్యానీ అంటే రైస్ వేస్తావు కదా దాని మీద ధమ్ పెట్టే ముందు దాని మీద కొన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం నెయ్యి కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది
అది రాైస్ లో కేట్ల కలుస్త తందిీ చికెన్ అంతా
రైస్ లో కంటే మనం కలుపుకోవాల లాస్ట్ లో కొంచెము ఒకసారి అటు కలిపితే సరిపోతుంది మసాలా ఉంటుంది కదా మసాలా కలుసుకుంటే చాలు చికెన్ ఎందుకు కలుసుకోవడం నీకు కలవాల్సిన మసాలా సో మసాలా కలుస్తాంది దాంట్లో కొత్తిమీర పుదీనా లేని నీకు బిర్యానీ బాగుండదు మళ్ళా మెయిన్ అవి కూడా వేయాల్సిందే ఏ ఒకటి తక్కువైనా టేస్ట్ మారిపోతుంది అది అన్నీ ఉంటేనే టేస్ట్ హోటల్స్ స్టైల్లో వస్తుంది అ నేను మొన్న నీడ కొనక్కచ్చుకున్నాను జూడ బిర్యాణి ఆ అది దిన నేను చేసిందే మెల్స్ స్వామి దీనికన్నా అనుకున్నా నేను
ఏవి బా బాతుందన్నాయా
అంటే నేను చేసినంత కూడా లేదు అంత బాేదు
కొంతమంది నార్మల్ వంద రూపాయలు నార్మల్ గా చేసేస్తారు అదేదా పెద్ద దెబరి ఉంటుంది అ బలాడి చికెన్ అన్ని సడు పట్ట సర అంత
అదే హండ్రెడ్ క అదే ఇచ్చింది మనం చేసుకుంటే కొంచెం బాగా చేసుకుంటాం మనకి ఎంత కావాలో ఎంత కారం కావాలో ఎంత మస్త చాలా కావాాల చూసుకొని మనమే వేసుకోడి వు వాళ్ళు ఎట్లా అంటే కామన్ గా వేసేస్తారు అందరి చల్గా ఉందిమే కావాలి
కదా అప్పుడే మద్దుపోయినే ఉన్నానను చాలతే ఫీూలి బ
నేను ఇప్పుడు కారిడార్ లేక వచ్చా చల్లదుంది
ను నిందే ఎక్కోటి అపోద్ వెలుగుు
ఏముందలే ఈరోజే కదా కాయడారు ఇంకలా ఇంకో వారంలా అరే అంటే ఇంకా మొన్నడు పొద్దున్నేనా నువ్వు బయలుదేరేది ఆఫ్టర్నూన్
పొద్దున్నే వెళ్ళిపోతాం
రేపేనా
హ మున్నాడే ఆబకుదా
అయితే రేపు కూడా కాలేజ్కి వస్తారా
మ్
ఒక్క నిమిషాన్ని కట్ చేసి మళ్ళీ చేస్తే యాప్ ఓపెన్ చేసి పెట్టుకో
ఆ సరే
ఓపెన్ లోలో పెట్టో